ఇంపిస్తుంద బ్రో
ఆ విపడుతుంది బ్రో విపడుతుంది బ్రో మీకుపి చెట్లేద
వినిపిస్తుంది బ్రో చెప్పండి బ్రో
చెప్పండి బ్రో దేని గురించి మాట్లాడలను అనుకుంటున్నారు
నేను అగ్రిగా వ్యవసాయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను
ఆ ఓకే
మీరు మీ పేరెంట్స్ ఫార్మర్స్ ఏనా బ్రో
ఆ అవును బ్రో ఫార్మర్స్ ఏ బ్రో
అదే బ్రో ఏ ఇరేం మడి ఆ అవును బ్రో
మ్మ్ ఓకే మేము వరి నాటుతు ఉంటాం బ్రో
ఇ
మాకు వన్ వన్ ఎకర్ ఉంది మేము దందులో వరి నటుతుంటాము మాకు పెద్ద ఊర్లో పెద్ద చెరువు ఉంది దాన్నుంచి వాటర్ ఒచ్ వచ్చినప్పుడల్లా మేము వరి నాటుతూ ఉంటాము
వాటర్ లేకుంటే ఏం చేస్తరూ?
ఇంకా వాటర్ లేనప్పుడు ఇంకా ఖాళీగానే ఉంటద్ బ్రో భూమి వాటర్ ఒచ్చినప్పుడల్లా ఇయర్లీ టూ టైమ్స్ అలా వదులుతారు బ్రో
బోర్ గీర్ ఏం లేదా బ్రో
ఆహా అలాంటివి ఏది లేదు బ్రో ఫెసిలిటీ లేదు
లేదు బ్రో
మీకుందా బ్రో ల్యాండ్
ఆ మాకి వుంది బ్రో
ఆ మీరేం పంటలు వేస్తుంటారు
మేము మొక్కజొన్న ఇలాంటివి వేసుకుంటాం బ్రో
ఆ ఓకే బ్రో అంటే ఏమన్నా ఐడియా ఉందా, అది ఎన్ని మంత్స్ క్రాప్ అని?
యా బ్రో అది ఒకా ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ అట్లా పడుతది
అవున ఎప్పుడు బ్రో
మీ ఎట్లా బ్రో వరినేట్లా ఎట్లా జెస్తారు బ్రో, దాంట్లో ఏమన్నా రా టైప్స్ ఏమన్నా ఉంటయా?
ఆ దాంట్లో చాలా ఉంటాయి బ్రో, నాకు అంత ఐడియా లేదు అంటే బీ పి టీ లంటారు తర్వాత సోన మసూరి అలా ఉంటాయి.
మీరు
బ
ఇంక మీరు ఫ్రీక్వెంట్ గా అంటే క్కువ దేని దేన్నేస్తారు బ్రో అని
ఇంకదే బ్రో, ఒకప్పుడు గ్రౌండ్ నట్టేస్తుండే వాళ్ళన్ని బ్రో ఇప్పుడు లేదు బ్రో ఇప్పుడు కేవలం ప్యాడీ మాత్రమే ఎస్తున్నార్
టె బ్రో
ఉమ్
అ గ్రౌండ్ నట్ కి వాటర్ ఎట్ల బ్రో, ఏమన్నా డ్రిప్
ఆ అలెద్ బ్రో రేన్ కే ఏస్తుంరంటనా
ఓకే ఓకే బ్రో
తే ఎవరన్నా బోరున్న వాళ్ళతో కొంచెం అట్లా వాటర్ అడిగి ఏస్తుండే వాళ్ళు వర్షాలు సరిగా రానప్పుడు ఇంకా ఎందుకులే వేరే వాళ్ళనడిగి ప్రతిసారి కట్టుకోవడమ్ అన్ చెప్పి
ఓకె ఓకే బ్రో
ఇంకా
ఉమ్ అట్ల
ఉమ్ హు
ఎట్ల బ్రో దానికి ఏమన్నా ఇవి డిసీజెస్ వస్త ఒస్తాయి కదా దానికి ఆ ఏం జేస్తరు
ఆ పెస్ట్ సైడ్స్ ఎ బ్రో, ఇప్పుడు ఎక్కువంటే ఈ కాలంలో పెస్టిసైడ్ కొట్టందే ఏ పంట రావడం లేదు ప్రతి దానికి కొట్టాల్సోస్తది
మరి కనీ పెస్టైడ్స్ ఫుడ్ అంత్ అంత అది కల్తీ అయిపోతది అది అక్క సాయిల్ పొల్యూషన్ అవుతది.
కానీ ఇప్పుడు పెట్టుబడి పెట్టింటారు కదా కష్టపడి అంతా. అదంతా చేసిన తర్వాత పంట చేతికి రాకపోతే కష్టం అవుతదని ఇంకా ఏదో ఒకట్ వాడుతుంటారు బ్రో
నాచురల్ గా ట్రై చేయచ్ చో బ్రో నాచురల్ గాని ఉంటాయి కదా సేనుకి
నచురల్గా ఉన్ టాయి బ్రో కానీ మన ఇంట్లో వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ కాదు కదా. వాళ్ళు మనం చెప్పిన కూడా విన్నారనమాట. ఉ ఇంకా బ్రో ఉ బ్రో మీరు ఇట్లాంటి పంటలు ఉన్నాయన్నారు కదా మీరు ఇంటి దగ్గర అలా చెట్లు ట్లు ఏమన్నా నాటుతుంటారా
లేద్ బ్రో మీమ్ ఇంటి దగ్గర అట్ల ఎమ్ చేయము. మా ఇంట్లో వాళ్ళు చేస్తుంటారు బ్రో
ఆ అంటే ఏ చెట్లు ఉన్నాయి మీ ఇంటి దగ్గర
మా ఇంటి దగ్గర అరటి చెట్లు ఉన్నాయి ఆ మునగ చెట్లు అట్లా ఏవో పపాయి చెట్లు ఇవన్నీ ఉన్నాయి బ్రో ఇంటి చ్ ఇంటి చుట్టూ మా ఇంటి చుట్ లోను మంచిగా ఫ్రూట్స్ ఉంటాయి బ్రో మాకి.
అంటే చాలా స్థలం ఉందా మీ ఇంటి ముందర
బ్రో ఇంటి మా పక్కన దండిగా చాలా ఉంది బ్రో. మాక్ కావాల్సిన ఫ్రూట్సు వెజిటబుల్సు ఇంకా అక్కడే మాకు అక్కడే ఉంటాయి బ్రో.
ఫ్రూట్స అక్కడే
ఆ అపుడో ఒకే సమ్ వాట్ ఎప్పుడ అన్నా వీక్లీ ఒక్కసారి సరిపోతాయి బ్రో ఎప్పుడన్న చేసుకోవడానికి అలలానే ఎస్తాం.
దే కను
ఏమన్నా మీకు ఏమన్నా గవర్నమెంట్ చ్ స్కీమ్స్ ఉంటాయి కదా అవి ఏమన్నా ఐడియా ఉన్ ఉందా బ్రో మీకు
నాకా అంటే పి ఎమ్ కిస్ తన్ వస్తది బ్రో ఇయర్లీ
మీకు వస్తదా బ్రో ఇప్పుడు అది
ఆ మాకు వస్తది బ్రో మా నాన్నకు అకౌంట్ లోకి పడత్ తదా డైరెక్టు
దానికి ఏమన్నా ఎలిజిబిలిటీ ఉంటుందా బ్రో దానికి.
చ్ అదే బ్రో ఏకర్స్ కి ఇయర్లీ ఎంతో వస్త్ వస్తది బ్రో సిక్స్ థౌసండ్ ఎంతో నాకు సరిగ్గా ఐడియా లేదు. ఆ స్టేట్దిి సెంట్రల్ది మొత్తం కలిపి పడతది బ్రో ఇయర్లీ అంటే ఒకేసారి పడదు. ఒక టూ త్రీ టైమ్స్ గా విడతల వారీగా పడుతుంటాాది.
ఆ ఏదో మీ ఇంటి దగ్గర ఏదో చెరువు ఉందని చెప్పారు, ఒకవేళ అది ఫ్లడ్ ఎక్కువైతే అప్పుడు మీ మీ క్రాప్ కి ఎమ్ అవ్వదా బ్రో
ఆ ఏమ్ ఆవ్వదు బ్రో చాలా గట్టిగా చాలా పెద్దది బ్రో అది.
ఓకే ఓకే బ్రో
జొన్ని ఎమ్ అవ్వదు దానికి
ఎట్లా బ్రో క్రాప్స్ అంటే ఎప్పుడు ఒకే అంటే వరే వేస్తారా మీరు. అంటే చేంజ్ చేయ్యరా బ్రో ఎప్పుడు వారే వేస్తే అది అంటే ఇది ఉండదు కాదా. బ్రో మట్టిలో
ఆ అదే బ్రో అప్పుడప్పుడు అంటే ఇంకా వాటర్ లేనప్పుడు కందులు వేస్తుంటారు బ్రో
కందులు ఓకే బ్రో
మీ బ్రో మీకు ఈ ల్యాండ్ అదే మక్కజొన్నవెస్తంన్నారు కదా బోరు ఉందా లేకపోతే వాటర్ ఎలా ఆ
హు
మంచిగానే వస్తందా బ్రో డబ్బులు దాంట్లో
పర్లేదు బ్రో అంటే అది టైంను బట్టి బ్రో మనం చెప్పలేం ఒకసారి మంచి రేట్ ఉంటది ఒకసారి ఇప్పుడు ఏము అ ఏం లేదు కూడా ఇప్పుడు పడిపోయింది మొత్తం
ఓకే బ్రో
హలో ఆ రైస్ ఏం చేస్తారు పండించింది అంతా మీరు
ఆ రైస్ ఆల్మోస్ట్ అంతా అమ్మేస్తాం బ్రో వడ్లు వడ్లుతో అలా అమేస్తాం ఇంటికి సరిపడా కొని తీసుకొని ఇంకా ఆరబెట్టుకొని ఇంటికి ఆడించుకొని తీసుకుంటాం
ఓకే బ్రో అంటే డైరెక్ట్డై వడ్లే అమ్మే సరే పో డైరెక్ట్
ఆ వడ్లే అమ్మేస్తాం బ్రో ఒకేళ ఇంట్లో రైస్ లేక పో కుంటే అప్పుడు తీసుకొని దాన్ని ఆడించుకొని తీసుకుంటాము ఇంటికి లేకపోతే అన్నీ అమ్మేస్తాం
ఎట్లా బ్రో మిషన్స్ సిజ్ చేస్తారా లేకుంటే మ్యాన్ పవర్ ఏనా బ్రో
ఆ మిషన్స్ ఇప్పుడు మ్యాన్ పవర్ అంటే ఇప్పుడు చాలా ఖర్చు అవుతుది నాటేటప్పుడు మాత్రమే మామూలు మ్యాన్ పవర్ యూజ్ అవుతుంది ఇంకా తర్వాత కట్ చేసేకి ఇంకా మా ఊరికి వేరే సైడ్ తమిళనాడు నుంచి చూస్తాయి బ్రో మిషన్స్ అన్ని పక్క వన్ మంత్ అంతంతా వాళ్ళకు మంచిగా ఉంటది
ఆ
అక్కడి నుంచి వస్తారు చేసుకు చేస్తారు బ్రో
ఓఓ
మీ వి బ్రో మీకా ఎలా తీస్తారు
డైట మిషన్స్ ఉంటాయి బ్రో
ఆహా
అంటే మనం ఆ మొక్కజొన్న ఇది ఉంటది కదా బ్రో మొ మొత్తం కార్ని మనం దాన్ని సపరేట్ గా తీయాలి తీసి మనం దాన్ని మిషన్ల కేసి ఆ దాని మాకి జస్ట్ ఇ ఒక్కటి ఇస్తుంది బ్రో వేస్ట్ అంతా వచ్చేస్తాది బ్రో సైడ్ కి ఎస్ ఎస్ బ్రో హు మీకేమన్నా ఐడియా ఉంది ఎ బ్రో ఎట్లా పండిస్తారొ ఒకసారి చెప్తారా చెప్పగలుతారా మీరు వరి
అంటే ఫస్ట్ విత్తనాలు కొనుక్కొస్తారు బ్రో బయట
అవే బ్రో
కొనుక్కొచ్చిన తర్వాత ఇంకా దాన్ని మంచిగా నానబెట్టింది ఒక రెండు రోజులు మొలకొచ్చేలాగ చేసిన తర్వాత దాన్ని మొత్తం ఒక చిన్న ప్లేస్ లో చల్లుకుంటారు
అంటే మనం డైరెక్ట్ గా చళ్తే ఏమైతది బ్రో మోలక రా మొల కాకుండా డైరెక్ట్ గానే
అంటే అప్పుడు అది దానికి సరిగ్గా వాటర్ అందక అవి ఎండిపోతాయి బ్రో చి విత్తనాలన్నీ
ఓకే ఓకే బ్రో
తర్వాత అట్లు కొ అంతా ఒక ప్లేస్ లో చల్లుకు చల్లుకొని కొంచెం కొంచెం ఒక ఫిఫ్టీన్ డేస్ అలా మొక్కలాగా అది అయ్యే వరకు ఉండి
అదే బ్రో
మళ్ళీ ఈ స్ప్రెడ్ అంతా మొత్తం
అంటే చల్లినప్పుడు చల్లినప్పుడు దాన్ని ఇంకా ఏమన్నా బర్డ్స్ గానీ ఏవన్ న్న రావ బ్రో దాని
ఆ వస్తాయి ఇంకా అక్కడే కాపులా ఉండాల్సి వస్తది లేకుంటే ఇట్లా బట్టలు ఏవన్నా అవి రాకుండా కడతాం బ్రో
ఒకే ఓకె బ్రో
మీ ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి అన్నారు కదా మీరు అంటే దానికి వాటరింగ్ చేయడం అలా చేస్తుంటారా లేకుంటే ఇంట్లో వాల్లే చేస్తుంటారా
ఆ వాటరింగ్ చేస్తా బ్రో నేను వాటరింగ్ చేసి అప్పుడప్పుడు మొత్తం కలుపు మొత్తం తీసాం స
ఆ
కలుపు తీసి అప్పుడప్పుడు జీవామృతం అని మేము తయారు చేస్ త్త బ్రో దాన్ని దాన్ని ఎప్పుడప్పుడు పిచికారి చేస్తాం
ఆ ఓకే ఓకె బ్రో ఓకే బ థ్యాంక్ యూ
థ్యాంక్ యు బ్రో